హలో బాగున్నారాండి
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామక్క ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా
మేము తిన్నాం ఏం తిన్నా ఏం చేసినారు టిఫిన్
చపాతి
చపాతి స్కూ పిల్లలు పోయే స్కూల్ పోయే పిల్లలు ఉన్నారా మీకు
ఉన్నారు
అవునా స్కూల్ వెళ్తారా
ఆ వెళ్తారు
ఆ వాళ్ళకి క్యారీ ఆ మార్నింగ్ టిఫిను ఈవి ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేశారు
మార్నింగ్ అన్నమే తిన్నారు ఇంగ ఈవినింగ్కి పప్పు అన్నం పెరుగన్నం పెట్టించిన
అవునా స్నాక్స్
స్నాక్స్ మ్యాంగో ఉంటే మ్యాంగో చేసిచ్చ కోసీచ్చా
ఆ మీరు తిన్నారా
ఉ తిన్నాము
ఏం చేస్తున్నారు
మీ పాప బాగుందా
ఆ స్కూల్ మా మాకు ఒక బేబీ ఉంది మా బా మా బేబీ కూడా స్కూల్కే వెళ్తది త్రీ అండ్ హఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆమె కూడా స్కూల్కి వెళ్ళింది
ఓకే మీరేం చేస్తుంటారు
నేను ఖాళీగానే చూసుకుంట ఖాళీగానే సెల్ చూస్తా ఉంటా ఉ వెళ్ళ మీరు తోట ఏమి వేసారు
అరటి
అరటా మీ సైడ్ ఏమేమ్ పండిస్తారు బాగా
మాకు ఎక్కువ అరటి పత్తి ఎక్కువ ఉంటాది
మా సైరు అంతా వరి కుసాలు అట్లా ఇప్పుడు మీకు పత్తి రేట్ ఎంత పోతా ఉంది
ఎయిటీ అంటున్నారు
ఆ
అదయితే క్లారిటీగా తెలియదు గాని
అవును లే ఇప్పుడు ఇంకా పత్తి ఎవరి చేతికి పెద్దగా రాదు కాబట్టి అయితే వస్తంది అదే పత్తి చేతికి వస్తే సెవెంటీన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అంతే మన చేతికి పంట రానంత వర కే అమౌంట్ ఎక్కువ ఉంటది వచ్చి వన్స్ వచ్చినందానుకో ఆటోమేటిక్గా తగ్గిపోతాది
తగ్గిపోతది ఏదైనా కానీ మనం పండించిన పంటకు వాల్యూ లేకుండా వెళ్ళిపోతంది
అదే అదే అదే అండి ఏమంటారు కూటికా అద ఏది ఆ అది నోటి కాటి కొచ్చి తీసినట్టు అట్లా పోత అదదే అరటి బాగుందా ఇప్పుడు మీకు
ఉ బాగుంది
పాపా లేకుంటే ఇప్పుడు ఉన్నాయి ఉడు
లేదు చిన్న చే చిన్నవి ఉన్నాయి ఇప్పుడు చిన్న దాన్లకి అంటే త్రీ త్రీ మంత్స్ అయ్యింది. ఇంకా కలుపు తీసేసినాము ఇబ్బంది ఏం లేదు సతా వాళ్ళు పెట్టి
అ బానే వచ్చిందా మీకు మీ పెట్టుదల వచ్చిందా దానికి పెట్టు పెట్టుబడికి పెట్టింది దాన్ కదా
ఇప్పుడు లా ఇప్పుడు ఉండేటివి ఇంకోటి మూడో కోళ్ళు ఉన్నాయి అవి ఇంక చూడాలా ఇప్పుడు ఫస్ట్ దయితే బాగానే వచ్చింది ఇబ్బంది ఏం లేదు
అవును మీకు ఖర్చుకు వచ్చింది దగులేండి అట్లీస్ట్ ఎంత లేదన్నా కూడా ఖర్చులకు వస్తా ఉంటాయి
ఖర్చులకి ఏమి ఇబ్బంది ఏం లేదు పంట వేసినప్పుడేమో
అవునలేండి అవనే వేసేది మీ సైడ్ ఇంకేమన్నా వేస్తారా
ఇంకా వేస్తారు మొక్కజొన్న పెడతారు ఎక్కువగా
అవులెండి మా సైడ్ కూడా మొక్కజన్న వేరు శేనగ
ఆ
బాగా ఇప్పుడు మిల్లెట్స్ అంటారు కదా రాగులు జొన్నలు ఆ తర్వాత కొర్రలు ఉమ్ గోధుమలు అట్లాంటిన్ని వస్తారు మా సైడ్ బాగా అయితే ఎక్కువ వరి పంట ఎక్కువసాలు వేస్తారు
అవునులే మాకు ఇక్కడ ఏదో ఇంకా మాక్సిమం తక్కు వే అరటి రకంగా ఉన్నాయి కానీ ఇంకా ఇప్పుడు పత్తి ఎక్కువ పెడతారు ఇంకా వేరుశనగ మామూలుగానే వేస్తా టారు చెనక్కయ పంట ఇట్లా ఉంటాయి
అవును లెండి ఇప్పుడు మా సైడ్ అంతా నార్లు పోస్తున్నారు నాటడానికి ఇంకా వచ్చే మే ఆగస్ట్ కంతా నాటేస్తారు అంద్రరు
అవును కానీ వరి వేసినకా గింజలు మడిలో వేసిన తర్వాత గింజలు ఎన్ని రోజులు మొలకలు వస్తాయి
నెలా అంటే రోజులకంటే వెంటనే త్రీ డేస్ కి మనకి మొలకలు కనిపిస్తాయి సన్నగా మొత్తం దానికి నాటడానికి రావాలంటే నెలబడుతది
అది నార పీకి మళ్ళీ వేరే చోట నాటాలంటే నెలబడతాది
నల్లబడతారు. ఎందుకంటే నార కనీసం అది చేతిలో పట్టుకునే అంతన్నా ఉండాలా కదా.
అవునులే
మ్ అందువల్ల నెల పడుతాది. నెలకి నెల మీద పది రోజులు.
నెలకు మనం నెలకు మనం పీకి పక్కన నాటితే అది మళ్ళీ త్రీ మంత్స్ గా వచ్చేది.
త్రీ మంత్స్, త్రీ మంత్స్ పడుతాది.
త్రీ మంత్స్ పడుతాది.
త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంట, ఇట్లా ఎండలు బాగా వర్షాలు పడితే సకాలంలో పిలుత్తారు బావగారు.
వర్షాకాలంలో పడతాయి అనుకుంటా.
కొంచెం డిసెంబర్ లో లాస్ట్ జనవరి ఫస్ట్ ఎటైనా పోతావా? ఆ టైమ్ లో అయితేనా బాగుంటాది. అప్పుడే కదా ధాన్యాలు ఏవైనా కాని ఇంటికి రావాల్సింది.
ఇంటికి చేరాల్సిన టైమో అదా
అక్టోబర్, నవంబర్ లోపలే అన్నీ ఇంటికి వచ్చేస్తాయి.
ఆ
అప్పుడు బాగా, అప్పుడు ఏం చేస్తన్నారు అంటే బాగా ఎండ పెట్టి బాగా ధాన్యాలన్నీ బాగా మిషన్ ఏపించి అప్పుడు అమ్ముతాన్నారు ఆరబెట్టి ఇప్పుడు ఆడిచ్చిన వెంటనే పచ్చి పచ్చివే అమ్మేస్తన్నారు. అంటే వర్షాలు ఎక్కువ అయి ఆరబెట్టడానికి గూడ టైం ముందుగానేసి అమ్మేస్తున్నారు.
పచ్చివి అయితే ఒక రేటు, ఎండబెట్టి మనం అమ్ముతే ఒక రేటు ఉంటాయి కదా?
పచ్చివైతే వెయ్యే, వెయ్యి పదికొండు వందలు వడ్లు అవే వడ్లు ఎండ పెట్టి ఆర పెట్టీ బాగా డ్రై అయినాక ఇంక మిషన్ కేపిచ్చి ఆ ఇవి పెడితే రెండు వేలు రెండు వేలు కాకపోతే మూడు వేలు కూడా పెడతారు.
పెడతారు
ఆ
మరి
బియ్యం బాగుంటాయి కదా అప్పుడు.
మ్ డ్రై గుంటాయి కదా.
కష్టానికి ఫలితం దక్కుతాది.
మ్
అ
ఈ నెలలోనే వేసుకోవాలని ఏమైన ఉందా? ఈ నెలలోనే వేసుకోవాలా వరి అట్లా ఏమన్నా
అట్లా ఏం లేదు కానీ ఒకరిని చూసి ఒకరు వెంట వెంటనే వెంట వెంటనే వేసేస్తా ఉంటారు అది. అంటే ఎప్పుడూ ఆ అక్టోబర్ ఆగస్టు ఆ టైమ్ లో నారా పోస్తే జులై లాస్ట్ ఒకే జూన్, జులై లాస్ట్ లో పోస్తే నార ఆగస్టు కి అంతా ఇది. వస్తుంది. జస్ట్ టర్మ్ లోకి వచ్చేసావే ఆగస్టు లాస్ట్ ఇది చేస్తే ఆగస్టు అక్టోబరు నవంబరు డిసెంబర్ డిసెంబర్ కి త్రీ మంత్స్ అయితాయి డిసెంబర్ లాస్ట్ లేదా జనవరి ఫస్ట్ లో కోత కోస్తా కోస్తార ఆ కోతకి కొంచెం ఎండలున్నా కాస్తాయంట కదా ఆ ఎండలకు సరిపోతుది ఉమ్ మొత్తం సరిపోతు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఉమ్ వెంట వెంటనే ఒకరిని చూసి ఒకరు ఒకరు వే ఆటోమటిక్ ఇంగోరకి దబ దబస్
అంతే ఇప్పుడు మనమైనా ఇక్కడ మేమైనా అంతే కదా ఇక్కడ పత్తి పెట్టి వీళ్ళు పెట్టినారు వాళ్ళు పెట్టినారు అనేది ముందు ముందే వాళ్ళదై నేను వాళ్లది అయిపోయిందని మనం మేము కూడా అట్లా చేసుకుంటాం
మీరు ఉగాది రోజు ఉగాదికి పెట్టాల పెట్టింది అదే ఉగాదికి
అప్పుడే స్టార్ట్ చేయల ఉగాది పండుగ అయిపోయిన మరుసటి రోజు అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఉగాదికి అందరు మొలిపిస్తా మొలిపిస్తున్నారు ఉగాదికి పెడితే వినాయక్ చవితికి పత్తి అయిపోవాలంట ఇప్పుడు వినాయక చౌ చవితి రాకనే పత్తతి అయిపోతా ఉంది ఇక్కడ మా సైడ్ అయితే అప్పుడు పీకడం కూడా స్టార్ట్ చేసినారు
ఆ మా సైడ్ కూడా అట్లే ఉంది ఇప్పుడు
అల్లు పతి
ఇప్పుడు కేజీల ప్రకారం అప్పుడు ఓన్లీ పీకు అప్పుడు ఓన్లీ కూలికని పోతున్నారు కానీ ఇప్పుడు కేజీల ప్రకారం పత్తి కూడా
ఆ రిజుల్ ఇంకా కూలల్లో డిమాండ్ అట్లా ఉందన్నమాట
డిమాండ్ అట్లుంది
డిమాండ్ అట్లు ఉంది అమ్మ ఇంకోటి ఇమ్మంది లాస్ట్ టైమ్ పత్తి బాగా అవుట్ ఎక్కువ అందులో పత్తి ఇత్తనాలు కాని పత్తి కాని ఎక్కు పో ఒదిగేకి సరే ఈ చెట్లు కూడా కాపు కూడా ఏమంత కాపులే ఎవరు స్థానవని చాలా తక్కువగా వచ్చినాయి కొద్దిమంది ఏం బాగా వచ్చినాయి కొద్దిమంది అసలు చెట్టే పెరగల చిన్నగా ఉన్నాయి ఆ చిన్న దానికి ఒక ఐదు అరకాలు ఆ ఐదు అరకాలు కూడా ఇగా ఇదియిపోయినాయి ఇంకా మొత్తానికి మళ్ళీ రిటర్న్ కాపు పెట్టడానికి కూడా లేదు
ఆ మళ్ళీ రెండో కాపు కొనేయడానికి కూడా ఛాన్స్ లేదంటావు
ఛాన్స్ లేదు ఫస్ట్ కాపే బాగా వస్తే చాలు రా నాయనా అనుకునే వాళ్ళు చాలామంది
చాలా మంది ఇప్పుడు
ఆ
అవే ఇప్పుడు చేతికి చిక్కడందా ఆ దాంట్లోనే ఎక్కువ ఆ నాలుగుఐదు కాయలు ఉండే దాంట్లోనే పురుగులు పడడం
పురుగులు పడ్డం దాని తగ్గట్టు మ ఈ విత్తనం కనీసం కొంచెంమన్నా వెయిట్ ఉంటే నీకు ఏదనా వెయిట్ వస్తాది
ఆ లోపలే పురుగు ది లో లోపలే పురుగు తినేస్తుందా అయి
ఆ కొద్దిమంది ఏమై ఏమనుకుంటారంటే ఓ ఆమ్ నీళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుంది తొందరగా విడిగేస్తుంది తోటంతా వెంట వెంటనే అయిపోతుంది అని అనుకుంటారు ఆ ఇత్తనము అవటని అసలు దానికి ఆహారం ఉంటేనే కాద అది కూడా కొంచెం గ్రో అయ్యేది అ ఇత్తనానికి ఈ నీళ్లు లేక ఏం లేక ఎడగడ మేమ పత్తి తిరుగుతది. ఏం లాభం నీకు అవుట్ అని అంతా తగ్గిపోతా ఉంటే అదే కొంచెం అవడనన్నా ఉంటే ఎంతది మనకే మేల్ గదా మనం చానా డిఫరెన్స్ ఒచ్చాదే అందులో మనకి డబ్బులు పెరుగుతది. ఆ ఎన్ మనకి బావుంటది. మన పంట మనకి మనం పెట్టినందుకు పెట్టుబడైనా వస్థాది. మనకి
మన చేతికి వోస్తది. మనకు హ్యాపీగా ఉంటంది.
మనకి హ్యాపీగుంటది.
ఆ
సర్లేండి ఇంకా అయితే ఉంటా
ఉ ఊ సర్లే బాయ్